హలో ఎంత సనవు బ ప మవున్నా తిన్నావా
ఇంకా తినాలి నువ్వు
ఇప్పుడే మాకు్యగంటట్ ఉండంది వ ర అ
ఆ
ను్వు
అ చెప్ప కర ఏద సో కాలేజ్ యిలో స్లీవ మడళ లోన్నా
ఎందుకు పోలేదు చదువుకోవాలనేది ఇంట్రెస్ట్ లేదా
ఆ
చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేదా నీకు
లేదు మీకు మీకు ఉంది కదా ఇంట్రెస్ట్ నేను ఏదో ఒకకు రోజే వాళ్ళ పెడత మలాగా ఇప్పుడు కాలేజ్ కి కలబ టేంప్లోకి వచ్చాను
అ అను కొంచెం మంచిగా మాట్లాడు
వెళ్ళలేదా కాలేజ్కి
అంటే మాకు ఈరోజు ఫెస్ట్ ఉంది టూ డేస్ లీవ్ అనమాట ఫుల్ డీజే నైట్ ఉంటది అనమాట ఈరోజు
అవునా
ఇన్ని ఇంకేమి మీ కాలజ్ ఫస్ట్ పైమ్ ఉండవా
లేదు మా కాలేజ్ లో ఒకసారి ఉం రవి
ఉవు
మేబి నెక్స్ట్ మంత్ లో ఉంటు ఉండొచ్చు
ఓకే ఏదో రోజు పెడతారులే అంటే వాళ్ళకు టైంలన్ని కుదరలా కదా మా కాలేజ్ వాళ్ళకయితే ఏం పని ఉండదు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు పెడతారు
ఎగ్జామ్స్ అయిపోయయా
ఇంకా లేదు ఫ్రెష్ట్ తర్వాత అన్ని ఉంటాయి ధనాధన ధన అని ఇప్పుడంతా టార్చర్ చేస్తారు మళ్ళా ఇప్పుడంతా ఫ్రీ గా వాదుల్తారు ఇం ఫ్రంన్ దర్ ఇస్ ఏ క్రోకోడైల్ ఫెస్టివల్ లా ఉంటది
ఆహా అవునా మాకు అంతే లే
నువ్వు కూడా రావాల్సి ఉంటే ఫెస్ట్ కు బాగుంటది ఇక్కడ
అంటే నువ్వు ముందే పలిచాలి కదా ఈ రోజు ఫెస్ట్ పెట్టుకొని ఈరోజు పిలుస్తా ఎట్లా ఎట్లా ఓస్తా నేను ఆ నువ్వు ముందే పిలిచుంటే వస్తా అండి
అంటే నువ్వు మీ అక్క వస్తారన్నారు కదా సో రావేమో అని అందుకే పిలిచలేదు
అంటే అప్పుడు నాకు తెలీయదు కదా మీకు ఫెస్ట్ ఉందని ఒకవేళ నువ్వు చెప్పుంటే మేబీ ఆలోచించేదాన్ని
పర్లేదు మ నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఇంకేమి ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు
ఉగది నార్మల్ ఈడనే చేసుకున్నాం
ఊమ్ ఇక్కడ ఏదైనా ఒక ప్చ్ చాలా రోజులు అయిపోయింది కదా మనం మాట్లాడి ఏదైనా ఇక్కడైనా మీట్ అవుదాం గదా
మీటా ఆ ప్లాన్ చెయ్ మీట్ అవుదాం
నువ్ వస్తావా ప్రతిసారి రావే
ఈ సారి ట్రై చేస్ త్తలే
ఊమ్ మా రూమ్మేట్ అమ్మాయి కూడా అరుణాచలంకి పోయింది
అవునా
హుమ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ లవరు
మా అంత దూరం ఎళ్ళలేంలే
హా కాని అని పిలిచనులే నాకు కూడా ఓపికుండదు ఇంకేమి
ఉమ్ చెప్పాలి
ఊమ్ చిన్నప్పుడు మీ స్కూల్ లైఫ్ బాగుండిందా
చిన్నప్పుడు నువ్వు కూడా మేము కూడా ఓకె స్కూలా
అయ్యో అవును కదా సారీ మరిచిపోయా
ఆ ఏంటో మరి కొత్తగా మాట్లాడు తాండ్రే
అంటే అప్పుడు లైఫ్ బాగుండేది కదా, మంచిగా ఆడుకుంటా, ఆ లైఫే ఒక డిఫరెంట్ గా ఉండేది. మీకు ఒకటి చెప్పేదా పానీపూరి పెరి పెరి మస్. సాలా ఉంటది చూడు
ఏ నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు
ఆ అది దానికోసం మేము ఊర్ ఊరంతా తిరిగాం తెలుసా మా ఊరంతా ఎక్కడ దొరకలేదు లేదు ఊరిగేల్తున్నాం గదా మొన్న ఉగాదికి అప్పుడు మా అక్క వాళ్ళు తీసుకుని రమ్మని చెప్పారనమాట అంటే ఏదో చేసుకోవాలి సంథింగ్ చాట్ ఏదో అని ఊరంతా తిరిగాము ఎవరిని అడిగినా ఏదో వింతగా చూస్తాన్నారు తెలుసా పెరి పెరి పౌడర్ ఇవ్వండి అంటే ఏం పౌడర్ అమ్మా ఏం పౌడర్ అమ్మా అన్నారు వాళ్ళు పాన్స్పోడరా అమ్మ అన్నారు తెలుసా ఒకరైతే
ఓ
ఉమ్
అ పా వాళ్ళకి తెలిదేమో లే
అంటే మరి అన్ని అమ్మా ఒక్క నిమిషం ఆగవా ఆ ఇంకేమి
అంటే నువ్వు చెప్పిన పానీపూరిలోకి వేసే ఇంగ్రీడియంటా నేను ఏదో పానీపూరి ఆ ఫ్లేవర్ లోనేమో
ఆహా కాదు ఇంగ్రీడియంట్ గురించి చెప్పా
అవును అవును
ఇప్పుడు ఒక హారిబుల్ థింగ్ జరిగింది తెలుసా నా కంట్లో ఆయిల్ పడింది
ఆయిలే కద ఏం కాదులే
కంట్లో పడింది ఏం కాదా
ఏం కాదులే
మొత్తం బ్లర్ బ్లర్ గా కనిపిస్తుంది మ్మ్ హ్మ్
టూ డేసా ఫెస్ట్ మీకు
అవును టు డేస్ మా ఫ్రెండ్స్ అందరు ఆడుకుంటాన్నారు ఆయిల్ పడింది కంట్లో అంట
ఏదనా క్లాత్ కొద్దిసేపు కంటి దగ్గర పెట్టు వెల్లి పోతది
మ్మ్ అంటే ఒక్క సైడ్ నీతో కాల్ మాట్లాడతాన్న ఇంకొక సైడ్ ఆయిల్ పెట్టుకుంటానా ఒక సైడ్ ఫేస్ ప్యాక్ మీంద కూడా ఆయిల్ పడిపోయింది ఏం రియాక్షన్లు అయితాయో
ఏ ఫేస్ ప్యాకది
ముల్తాని మట్టి విత్ శనగ పిండి
అంటే వండేకే గ్లో వచ్చేస్తోందా లేకపోతే
ఏం రాదు కాని ఏదో మా అంటే నాకు ఆల్రెడీ నేను వైట్ ఉంటా కాబట్టి సో గ్లో అంత అవసరం ఉండదు
అవున క అది నిజమే
నీకైతే కావాల్సి వస్తదేమో
ఆహా
నాకేమి రియాక్షన్స్ కాకపోతే నీకు రెఫర్ చేస్తా
లేదున అప్పుడే యూజ్ చేస్
హొ అవునా
ఏదో సోప్కి ఫ్రీ వచ్చిండడి
ఆ ఇ కద
ఆ అదిను విూషలదా
ఆహా లేదు అక్కడ ఇంట్లో ఉంది
సీర అద వాడు ఎందుకంటే ప్రింపుల్స్ వ సమయ పస్పాక ఏమో బా
అది ఎందు క లోనే పెట్టా ఇప్పుడు అదే పూసుకున్నా నేను మళ్ళా నా ఫ్రెండ్ తెచ్చింటే
అనా
అది గుర్తు అదే ఎక్కడో చూసా ఈ ప్యాకెట్ అనుకుంటా ఉన్నా ఇప్పుడు గుర్తుొచ్చడి
ఆ స్మెల్ కూడా బాగుంది కా
హ్మ్ ఏం తిన్నావ్
టమాటో భాత్
నువ్వు మంచి మంచి ఫుడ్స్ చేసుకుంటా ఇంట్లో ఉంటావు కదా నువ్.
మా అమ్మ చేసి పెడతది
హ్మ్ చాలా మంచిది ఆంటీ నీ కోసం నీ ఫేవరెట్ టొమాటో బాత్ చేస్ నాద్
నా ఫేవరెట్ ఆ
ఆ సారీ మీ ఫ్రెండ్ ఫెవరెట్ అనుకుంటా కదా
ఆ ఓకే ఓకే
డచ్ క్రీమ్ హు చాలా మంచిది మీ ఇల్లు, మీ మనుషులు, మీ ఫ్యామిలీ.
ఆహా
ఇంకేంటి మరి
ఓ చెప్పాలి మీరే
మీ ఊర్లో వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేస్తారంట కదా
కాదు శ్రీరానవమి బాగా సెలబ్రేట్ చేస్తారు శ్రీరానమి కి రావచ్చు కదా మా ఇంటికి
ఏమో తెలియదు అంటే కాలేజ్ ఉంది కదా, రేపేనా శ్రీరాముల్ నవమి.
స్లైడే
ఫ్రైడేనా చాలా మంది రేపుంటారు మాకు ఫ్రైడే హాలిడే, ఇవ్వరేమోంది ఇస్తే నేను బెంగళూరుకు వెళ్ళాల.
కొంతమంది క్యాలెండర్లో ఏమో థర్స్డే ఉంది కొంతమంది క్యాలెండర్స్ లో ఫ్రైడే ఉంది
మ్మ్ మా క్యాలెండర్ లో కూడా ఫ్రైడే ఉంది
ఓ ఈరోజప్పుడే వెన్ స్డేనా మ్మ్ ఇంక టూ డేస్ మళ్ళీ వీకెండ్ వత్ చేస్సున్నా
హ్మ్ ఇంకేంమరి
మాకు మండే నుంచి ఎగ్ గ్జామ్స్ ఉన్నాయ్
కోవ్ ప్చ్ సో సాడ్ మీకు
కాబట్టి వీకెండ్ అయినా సరే చదువుకోవాలి
మ్మ్ ఏం చేయలేం చదవాలి లైఫ్ లో సక్సెస్ రావాల్నంటే, సక్సెస్ కోసం పరిగెత్తాలి మ్ మీకి నేనూ పొంగల్ తిన్నా సరేలే నాకు పనుంది బాయ్
ఆ సరే బాయ్